హలో విన్పిి సుందరా హలో హలో సంధ్యా హలో వినిపిస్తుంద
ఆ ఆక్క చెప్పండ్
ఆ ఆ ఏ ఏమ్ స్కూల్ హాస్టల్ నుంచీ టైం పట్టిందా లేకపోతే స్కూల్ కాలేజ్ నుంచి టైం పట్టిందా
కాలేజ్ను ఎల్లాన్ అ ఎల్లాన్ మేడమ్
ఆ ఆ వినిపిస్తుంది నాకు
ఏం చేస్తు ఏం చేస్తున్నరండి భోజనం జెసారా
అ ఈవినింగ్ తే లంచ్ అయిపోయిందీ ఇప్పుడూ స్నాక్ క్స్ టీ దానికి ప్రిపరేషన్ ఇంక ఫైవ్ క్లాక్ చేద్దామనీ అప్పడవరకూర్చొని ఉన్నా
ఆ అవునండి ఏం చేశారండి మరి లంచ్ ఇవళ అయ్యో అవునండి
ఆ ఈరో ఆ అదే మీతో మాట్లాడి ఒకసరీ మలి ఫోన్ చేసి ఏం మాట్లాడలేదా హాస్పిటల్ తీసుకెళ్లి ఇప్పుడ చ్చిన మెడిసిన్ ఏపిచ్చిన ఆమె కడుపునొస్తంది అన్నది అయితే సడన్ గా ఫీవర్ ఎక్కువైంది ఫీవరె లేక్ ఉన్న సడన్గ ఫీవర్ ఎక్కువైయెసరికీ ఇగ బయప్ తీసుకెళ్ళి ఇప్పుడ్ అచ్చినం ఆ మీరేం చేసారు లంచ్ అంటె హాస్టల్లో తిన్నారా బాక్స్ తీసేసుకెళ్ తీసుకునెళ్ళి
చేసినామండి లంచ్ బాక్స్ తీస్
ఆ స్పెషల్ ఏంటిది ఈరోజు అంట్ అంటే మీరు హాస్ట్ టెలు ఉంటరు కదా అట్ల అనుకుంట హాలో
ఆ చెప్పండ్ మేడం
ఈ రోజులా లంచ్ లో ఏం తీసుకెళ్ళిండ్రు స్పెషల్
క్యాబేజీ అండి మాది
క్యాబేజీ నా మాది ఈరోజు తోటకూర పప్పు ఆ పాపడాలు రొట్టెలు అన్నం
అవునండి మీరే చేసారా అండి
హ్మ్ ఎగ్జామ్స్ ఎప్పట్నుంచి ఉన్నయ్ మీకు
అయిపోయినయండీ ఇంకా ఇప్పుడు ఏమి ఎగ్జామ్స్ లేవ్వు మళ్ళి సమ్మర్ అయిపోయినకుంటయండి నాకు
అంటే మీకు సమ్మర్ ఎండ్ అవుతుంటాయా మరి సమ్మర్ కి ముందు హాలిడేస్ ఏదనా ఇస్తారా మీకు
అర్ధం కాలేదండీ
సమ్మర్ లో హాలిడేస్ దని ఇస్తారా అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ముందు లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్స్ అయిన తర్వాతని హాలిడేస్ ఇస్తారా మీకు కు
అంటే ఎగ్జామ్స్ అయిపోయిన ఇస్తారండి
ఎక్జామ్స్ అయిపోయినా తర్వాత ఇస్తారా మరి ఈ మధ్యలో ఊరికి రాలేదు అన్నట్టు మీరు
ఆ ఇంటికి రాలేదండి ఇక ఎగ్జామ్స్ అయిపోయినాకనే వద్దామని ఆగినండి
ఆ లేదు ఈ ఉగాది కి హాలిడేస్ ఇయ్యలేదా మరి ఉగాదికి హాలిడేస్ ఇవ్వలేదా ఈసారి అంటే అత ఇంటికి రాకుండా అక్కడికి వెళ్ళండ త్ర త్రీ డేస్ ఇచ్చిండ్ర ఈ రామనవమికి కూడా హాలిడేస్
అవునండి త్రీ డేస్ ఇస్తతే
రామ్నవమికి హాలిడేస్ చ్చి అది అచ్చడిపోడితేనే టైం వేస్ట్ అయిపోతుది కాని అది అచ్చడి పోత సరిపోతే కాబట్టి అది అక్కడ ఉంటే బెటర్ ఉంటాయి కదా మీకు మీకు ఏదైనా ప్రాక్టికల్ లాంటిది ఏదైనా ఎగ్జామ్ ఉంటాయా ల్యాబ్ ప్రాక్టికల్స్ లాంటిది ఏదైనా రికార్డ్స్ రాసుడు
ఆ ల్యాబ్స్ అంటే పొద్దున్న క్లాసెస్ జరుగుతాయండి ఆ టెన్ కి వెళ్తాం అండి టెన్ టు ట్వెల్వ్ థర్టీ క్లాసెస్ అయిపోయానాక లంచ్ బ్రేక్ ఇస్తారు లంచ్ అయిపోనాక వన్ థర్టీ నుండి త్రీ థర్టీ వరకు ల్యాబ్స్ ఉంటాయండి ఫోర్ సబ్జెక్ట్కి ఫోర్ ల్యాబ్స్ ఉంటాయండి ల్యాబ్ అయిపోయినాక ఇక
ఒక్కొక్కరు ల్యాబ్ ఉంటందా లేకపోతే వన్ వన్ అవర్ వీటికి వన్ అవర్ వాటికి వన్ అవర్ అట్లా ఉంటందా
వినిపయలేదండి
సో రోజుకు ఒకటే ల్యాబ్ ఒకటే సబ్జెక్ట్ వైస్ ల్యాబ్ ఉంటందా లేకపోతే వన్ వన్ అవర్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ల్యాబ్ ఉంటంది అంటే స్పెషల్ స్పెషల్
స్పెషల్ స్పెషల్ ఉంటుందండి ఇట్లా వెడ్నెస్ డే ఒకరోజు ఒక ల్యాబ్
ఆ అట్లా అనుకుంటే అడుగుతున్నా మరి ఈ రోజు ల్యాబ్ లో ఏమేదనా ఉన్నాేనా
లేకుండే అండి వాళ్ళ మా జూనియర్స్ ఉన్నారు కదండి వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతుంది సో వాళ్ళకి ఎగ్జామ్స్ వల్ల అ పెట్టమ్ అంటే హాఫ్ డేనే ఉందండి వెల్లేసి వచ్చాము వచ్చి
కాలేజ్లో
లేదండి సెంటర్ పడుతున్నా
సెంట అంటే అక్కడ నేన పడతా అంటే వేరే వేరే స్కూళ్ళలో పడుతది అన్నర్ కదా
ఆ అవునండి
మీ ఎగ్జామ్స్ సమ్మర్ లో అయితే మరి రిజల్ట్ రావడానికి ఆగస్ట్ లోన లేకపోతే జూన్ జూలైలో రిజల్ట్ రిజల్ట్ చచ్చేస్తాయా
టూ ఇయర్స్ పడత టూ మంత్స్ పడుతుందండి ఇప్పుడు రావడానికి
స్టు ఆగస్టు స్టార్టింగ్ వరకు వస్తది అన్నట్టు మీకు రిజల్ట్
ఉ అంతే అండి ఇగ
మరి వీటిలో కొంతమందికి స్కాలర్షిప్స్
రాసిన టూ మంత్స్ కట్లా ఇస్తారు జూనియర్స్ తైనా సీనియర్స్ మీకైనా మాకైనా రాసిన టూ మంత్స్ ఓక ఇస్తారండి
అవు వీటిలో కొంతమందికి క్యాస్ట్ వాజ్ గా స్కాలర్షిప్స్ ఉంటాయి మరి మీకు ఇప్పుడు కాలేజీలలో వరకు
అ ఉంటాయండి మరి పడ్డాయో లేదో అంత క్లారిటీగా తెల్వదండి నాకు
స్టార్టింగ్ లో మనం ఫీజ్ కడతం చూడు స్కా కాశ కాలేజ్లలో మనం మళ్ళీ ఏదైనా ఒక ఫామ్ ఫీలఫ్ చేసి మన ఫీజ్ మనకే రిటర్న్ వచ్చేది ఒకటి ఫామ్ ఉంటే చూడు ఫీజ్ రియాబస్ అన్నది అలా ఏదైనా అమౌంట్ దొరుకుత్ కుదా లాస్ట్ కి మరి మీకు అది గవర్నమెంట్ కాదే ఫీజ్ రియాంబర్స్ అన్నది మాకు మేము చదువుకున్నటప్పుడు అయితే మా డిగ్రీలలో మాకు రిటర్న్లల వచ్చింది కానీ అది వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాని ఒక్కొక్కరికి క్యాస్ట్ వైజ్ గా అమౌంట్ తక్కువ పెగు పెరుగుడు ఉండే కదా కొంత కొంత మందికి చెక్ రూపంలో వచ్చింది ఆ అట్లా అనుకుంటనే అంటే మీక ఇక్కడున్న చ స్టడీ చేసే వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఫీ ఎక్కువ శాతం ఫీజ్ రియంంబర్స్ అనేది ఇది చెక్ రూపంలనే ఇస్తారు కదా
చెక్ అంటే మ్యాక్స్ బ్యాంక్ బుక్ లోనే పడుతుంది అంతే అండి
బ్యాంక్ బుక్ లల్ల ఈ ఇయర్ అయితే అయిపోతది కదా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్
ఆ ఆ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడుండి
ఉ
అయిపోతాయండి మళ్ళీ మళ్ళీ సంబర్ మళ్ళీ జూన్ వరకు అయిపోతాయండి మా అకాడమిక్ ఇయర్ మొత్తం అయిపోతంది ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ఒక టెమెరాస్త
అ
అవును
మరి మీకు హాస్టల్ ఉండే వరకు అంటే బయటికి వెళ్ళనే పర్మిషన్ ఇస్తారా మరి బయటికి
ఆ వెళ్ళొచ్చండి బయటికి
అంటే బయటికి వెళ్ళడానికి పేరెంట్స్ అలవ్ చేయడానికి అట్లా ఆ అదిే కొంత కొన్ని ఆశ హాస్టల్ లల్లా ఏంది ఓన్లీ సండే తప్పిగా ఏ రోజు కొన్నిటిలో పంపియారు కదా అట్లా అనుకుంటా
ఆ అవునండి
మా పేరెంట్స్లు నీ అల్లో ఎప్పుడు చేస్తారు మేడం
ఎప్పుడైనా రావచ్చు అండి మాది ప్రైవేట్ హాస్టల్ అండి
స్టాల్ ఆ అట్లయితే ఏం టెన్షన్లేదు తి మరి ఎగ్జామ్ కి ప్రిపరేషన్ ఎంత వరకు అంచిేది మీ కంప్లీట్ అ
ఇప్పుడు ఏం లేవు కాబట్టి నార్మల్ గా రికార్డ్స్ ఇచ్చినారు
ఉ కాదు ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్స్ లకు ఫైనల్ ఎగ్జామ్స్ ఏది వరకు అయితే సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింద ఏమో కదా
కంప్లీట్ కాలేదండీ
సిలబస్ చెప్పుడు వాళ్ళ కంప్లీట్ అయిపోయిందా సార్లది
అయిపోలేదండి మొన్ననే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ సేమ్ ది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ ఏ అవుతుంది ఇంకా మిడ్ మిడ్ పెడుతున్నారు టూ మిడ్స్ ఉంటాయి
అట్లయితే అదే టైం పడుతది ఎగ్జామ్ కి ముందు వరకు
అవునండి
అ
మీడ్స్ ఉంటాయండి ఫస్ట్ మిడ్ సెకండ్ మిట్స్ అవి థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ పేపర్ ఉంటాయి ఆ మీడ్స్ అయిపోయినాక సెమ్ ఉంటుందండి సెమ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇ సబ్జెక్ట్ ని బట్టి అండి ఇప్పుడు మాకు సిక్స్ సబ్జెక్ట్ అందులో ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ కి రీ కార్డ్స్ ఉన్నాయి ఫోర్ వాటికి లేవు
ఫోర్ కు ఉన్నాయి ఫోర్ కు లేవు ప్రాక్ ప్రాక్టికల్ ఎన్నిఉంటయి నాలుగా
ఆ నాలుగున్నాయండి ఇప్పుడు ఈ చెమ్ములో అయితే
చెమ్ములో నాలుగు ఉన్నాయి పాటే ద పాత అన్ని సర్దు సబ్జెట్లన్ని క్లియరున్నయా ఏదైనా పే సబ్జెక్ట్ ఆయిగాంద
క్లియరే ఉన్నాయండి
అన్ని క్లియర్ ఉన్నాయ్ అదయితే కొంచెం బెటర్ ఉంటది కొంత మ మరి కాకపోతే ఉంటే అవి ఇవి ఒక్కటే సారి రాసేసరికి కుప్పాయి ఉంటాయి కదా
అవునండి
మరి అంటే అక్కడ పేసి ఫెసిలిటీస్ మంచి ఉన్నాయా మరి ఇప్పుడు ఈ ఎండకు కూలర్లు గిలర్లు అట్లా కాలేజీలలో ఫ్యాన్స్ హేన హస్ట్ స్టల్లలో
మా హాస్టలలో కూడా ఫ్యానే ఉందండి
అంటే స్లాబ్ మీద స్లాబ్ కాగడంతోనే అంత వేడి ఏమి తగలదేమో కదా
లేదండి
హు అట్లయితే కొంచెం బెటర్ అది ఓకే మేడం మీరు టెన్ మినిట్స్ మాకు ఇచ్చినంత చాలా చాలా థ్యాంక్ యూ మెర్సీ కమ్